హే
హాయ్ అండి
హలో
హాయ్ అండి
వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్తుంది.
హలో
హలో వెంకటేష్ ఆ ఓకే అం మీకు ఒకేనా నా వాయిస్
ఆ ఓకే అండి. తిన్నారా?
మీరు మీరు తిన్నారా?
టీ దాగార హలో
ఆ టీ కొంచెం దాగారా
లేదండి
ఏంటండీ ఇవాళ స్పెషల్
ఏం పప్పు అండి
ఏ పప్పు అండి
ఎర్రపప్పు టమాటో చేసిందండి మమ్మీ
అ మిస్ అయిపోయ మా ది వాలా చికెన్ అండి
అవునా
ఉ మీ సైడ్ ఎంత లిటికి అండి
మా సైడ్ ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందండి
ముప్పై ఉందా
అవునండి మన మూవీస్ చూసారా ఈ మధ్య
లేదండి మీరు ఏమన్నా చూసారా
లేదండి చూడలేదు
మీక్ ఏక్కో అయి ఏ టైప్ మూవీస్ అంటే ఇష్టం అండి సే యాక్షన్ ఆ అలా గాలి
నాకు యాక్షన్ మూవీ హారస్ అన్నీ చూస్తానండి ప్రసిఫిక్ అని ఏం లేదు అన్నీ నచ్చుతయి
మరి ఫేవరెట్ మూవీ ఏం లేదా
నా ఫేవరెట్ మూవీ వచ్చేసి అది ఏం లేదండి ఇప్పటి వరకు
మీ ఫేవరెట్ హీరో
హీరో ప్రభాస్ ఇష్టం
ప్రభాస్ ఏ మూవీ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో కేల్ తరా
అవునండి వెళ్తాను
ఎందుకు ప్రభాస్ అంటేనే ఇష్టం
ఏమో అండి చిన్నప్పటి నుంచి ప్రభాస్ మూవీస్, అవి కొన్ని చూసుకుంటూ లైక్ నచ్చుతాయి వాన్ మూవీస్ అన్నీ. సో అట్లా ఇష్టం ప్రభాస్ లైక్ డార్లింగ్ మూవీ బాగా ఇష్టం అండి నాకు ప్రభాస్ ది
బార్లింగ్ ఓకే
ఉమ్ బాండ్ కథవన్నీ అవువి
అవు
అవునండి
ప్రకాష్ ది సోషల్ సర్వీస్ అంటే కూడా ఇస్తాము
అర్థం కాలేదండి
అంటే ప్రభాస్ కాక ఇంకా వేరే హీరో ఇష్టం ఉండదండి
వేరే అంటే ఓకే చూ ఇష్టమే మరి అంత కాదు అల్లు అర్జున్ విలే చూస్తా ఉంటా
అవునా జోత్స చేశా అండి ఉ ఉంటే కదా షట్ జోక్స్
డి హమ్ ఇంట ఆ అంత ఏం గుర్తుకు రావట్లేదండి హ
మీరు బొమ్మరిల్లు సినిమా సరే
ఉ చూసానండి మీకేమో హీరో అంటే ఇష్టం
నాకు ఏందో అంత తెలుస్తుంది
ఎందుకు
విశంట అంతే మ
అవునండి ఓకే మీరు ఎక్కువ ఎలాంటి మూవీస్ ఇష్టపడతారండి చూనికి మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం
హర్రర్ మూవీస్ తెలుగులోన ఏం తెచ్చకున్నాండి
తెలుగులోకి,
తెలుగులో అయితే ఐతే పక్కా ఇగ బార్,
ఓకే
ఆ
ఎ బాబు బాగ ఏడుస్తుండా,
అవును అండి,
ఎన్ని మంత్స్ ఉంటాయండి మీ బాబుకి,
సెవెంటీ ఫైవ్,
అవునా మీ ఫేవరెట్ గాడ్ ఎవరండి,
ఓకే మీ ఫేవరెట్ ఫెస్టివల్,
దివాళి
అ బాగా ఎంజాయ్ చేస్తారు దివాళికి క్రాకర్స్ పేల్చుకుంటా,
పేల్వం
ఏంటి విశేషాలు, స్నాక్స్ ఏం చేశారు మరి ఈరోజు, ఓకే ఏమన్నా షాపింగ్ చేసార ఈ మధ్య,
ఏం చేయ లేదండి,
మీకు ఎక్కువ ఏ కలర్ అంటే ఇష్టము అండి,
వైట్ కలర్ అంటే అండి,
ఏమన్నా వెకేషన్ కి యెట్టన ప్లాన్ చేసా, సార
ఈ ఎండలకి వెకేషన్ పోతేగెట్ అండి మళ్లీ రాము, ఓకే ఏం ప్లాన్ చేయలేదు, మీర ఏమైన్నా ప్లాన్ చేసారా,
లేదండి, ప్లాన్ చెయలేదు,
ఆ